హలో ఆ ఏంజేత్తానవ్?
సెల్ జుత్తరా
ఆ
సెల్ జుత్తున్నరా.
తెలి త్తానవా
హా
ఎక్కడన్నా వె ఇప్పుడు
పెంం టౌస్
హ
పంట్ హౌజ్ మీద
టెంట్ హౌస్ మీదనా
ఉహు
తెన్నావ
తిన్న
ఏం కర్రీ
లంకా యి
ఇంక యా
ఉ
ఎప్పుడు ఎగ్జామ్స్
ఐతు నిగ
అయిత నాయ అప్పుడే
ఉ
ఆ ఎమె క్సామ్ అయింది మరి ఇయాల
మ్యాస్
మ్యాస్ ఎమ్ ఒన్నా ఎం టూ ఆ
ఎం టూ
ఏమ్ టూ ఆ రేపేం ఎగ్జామ్ మరి ఎల్లుండి
పి ఎస్
పి ఎస్సా
ఆ
ఏయిపీ కాద
కాదు డి ఎస్
డి ఎస్సా
ఆ చూస్కో
డిఎస్ తర్వాత ఏపియా
అనుకుంట తెల్ ఏల్లుండయితే డిఎస్
ఎల్లుండి డిఎస్సా
హ
ఏయిపీ కావచ్చు అనుకుంటాన
కాదు
బిఎస్ అయితే నేర్చుకోవాలి ప్రోగ్రామ్స్
ఆ
అదే మరి ఫ్ ఎల్స్ అది టీ అంటన్నారు టేపు అనుకుంటాను నేను మా దోష్వాడు కానీ రేపు మరి డఎస్పి సాజ అంటే ఏ పని చెప్పినని
ఇంతె జెసరా
బిఎస్
ఆ
అయితే డిఎస్ చదువుకోవాలి
అఅదే వర్షాలువ్యాపనాంగా ఒడిసా ఒడిసా జబందిగా
ఆ
అల్జపరా దా డిీటెయిల్స్
ఆ చెప్పోకసారి
అదీ ఫార్మింగ్
ఫార్మింగా
ఆ అంటే ఆర్గానిక్ ఆర్గానికియి పంటలు పండిత్తరూ
ఆ
అ ఇట్నే ఈ సంవత్సరానికి ఎంత పంటిన్నయో దాని రిజిస్ట స్టర్ లో రాసుకుంట్రు ఎంత పండింది
అంటే వాళ్ళ దగ్గరకి ఏదైనా ఫైల్ ఒత్తెనే గదా రాసుకునేది?
ఆ ఫైల్స్ ఒత్తె రాత్తారు మేన్ కంప్ ఆ మేన్ చిన్న కంపెనీల నుంచి పెద్ద కంపెనీకొత్తయ్
ఆ
ఆ అట్ట రాసారు ట్వంటీ ఫైవ్ లాగ పెరుగుత్ అక్కడ అక్కడ పెరుగుతాంటద్ సార్
ఆహా మంచినే ఉంది కాదు గని
మంచిగందే ఆడ ఫ్రెండ్ గాడన్నావ్
ఫ్రెండు గాడున్నడా?
ఉమ్
దానికి మళ్ళేమన్న ఇంటర్వూ గిట్ల ఏమన్న ఉంటదా, డైరెక్ట?
దానికి ఇంటర్వ్యూ ఏం లేదు డైరెక్ట్
పోవుడేన అల్లకు
ఉమ్ డైరెక్ట్ పోయ్ ఒక నెల ట్రైనింగ్ ఉంటది టా ట్వంటీ కేే గట్టాలి
నెల ట్రైనింగ?
నెల్ ట్రైనింగ్ల సాలరీ కూడ పడిద్ది
ఆహా అండిగ ట్రైనింగ్ అయిపోయినంక మళ్ళ సెలెక్ట్ అయినవ్, సెలెక్ట్ కాలేదన్నట్టు ఏం ఉండదు ఆ ట్రైనింగ్ అయిపోంగనె న ఆ ట్రైనింగ్ అయిపోంగనే ఇగ నడ్తనే ఉంటదిగా
ఆ నడుత్తునే ఉంటది
ఆ ఇంకేందది మంచిగ్నే ఉన్నది.
ఉమ్ అక్కడ ట్వంటీ కే గట్ ట్టాలి ఆ తర్వాత రూమ్, ఫుడ్, బెడ్ అన్ని ఫ్రీగా మొత్తం నువున్నంతర్వత కాలం
ఉన్నన్ని రోజులు రూము, బెడ్ గిట్లా అన్ని ఫ్రీయేనా?
ఉమ్
మంచిగనే ఉన్
మంచిదే మరి
ఇంకేంది మరి అన్ని
చెప్పిన చెప్పేవాళ్ళక్ చెప్పిన్ర పోతనన్న పొండ్ర అంటే అంత దూరం యాడ ఇరవై ఐదు వేలా, ముప్పై వేల అంటున్నారు. వాళ్ళిప్పడిదే ఆలోచి వాలిప్ ఇప్పడిదె ఆలోచిత్తున్నారు ఇప్పుడే మొత్తం కావాలన్నట్టు ఇగ ఏం చేత్తం సదువుకున్నోడు కాలిగున్నోడు, కాలిగున్నోడు గ్గుడ చెబుతున్న టెన్త్ బాజే కాలీగున్నోలక్
పోతే బెటరే
పోండ్రా అంటే ఫ్యూచర్ బాగుంటదని చెబుతుంటే పోనన్టున్రు, ఇగ మనమెందుకు సైలెంటుగున్న వాడ్నన్ను ర వాడ్నన్ను రమ్మన్ టూన్డు లేగనీ ఇగ అమ్మా ఇటు పోతున్నగా
ఆహా
ఉ ఆడెప్పుడే చెప్పిన్డు దీనికంటే ముందు జెప్పిండు
దీని కన్న ముందే జెప్పిండా?
ఎప్పుడు టాలనుంచే జరుగుతున్నాయి వాడు రమంటాడు నినేమో ఇంట్లో వాళ్ళు వద్దంటారు అది ఇది అని చెప్పిన అప్పుడైతే వద్దున్న హలో
ఉ హు
ఇంకా ఇప్పుడు మావొడు బేండుకాయ ఇగా అట్టు పట్టుబట్టి మనం కూడా.
ఆహా అట్లాంటవా ఏమో చూద్దాం ఏదో ఒకటి జర్
చూస్కోవాలి పోవాలి కొడుతున్నాం తెచ్చుకుంటున్నాం సేట్లుకత్తునం
అంతే అంటావ్
ఆడే సెటిల్ కావాలి ఇగ ఈ మూడు
ఉ
ఆహ ఆడే సెటిల్ కావాల ఆడే నేరు అట్టుండాలి తెఫ్కి అటు ఇటు తిరగటం అంటే మనవల్ల కాదు
అంటే తిరగడం ఆటు ఇటు పోవడం రావడం ఎమండదు. ఏం లేదు సంవత్సరానికి ఒక్కసారి రెండుసార్లు అట్లా ఇంటికి రావాలి దసరాకి ఒకసా సారి రావాలే ఇంక ఏదైనా పెద్ద పండుగ ఉంటే దానికి ఒక్ ఒకసారి రావాలి అంతే సంక్రాంతికి రావాలి
ఆరు నెలకొకసారి రా ఆరు నెలకొసారి
ఆ ఆరు నెలలకు ఒకసారి ఇంటికి రావాలి
అలా
లీవ్స్ ఇట్లా ఉంటాయా
ఉంటాయ్
అంటే వారానికి ఎన్ని
వారనికి
ఆయ్ నెలకి ఎన్ని వారానికి గాదు నెలకి ఎన్ని
నెలకి తెలీదు కనుక్కోవాలి మరి మొత్తం ఇక ఆడికి పొయాక కనుక్కుందాం మొత్తం.
ఆ ఎందుకంటే చ్ ఇప్పుడు ఆ లీవ్స్ పెట్టినా శాలరీ కట్ కాకుండా ఉంటాయి కదా కొన్ని. ఉ ఆ లీవ్స్ కాక ఎక్స్ట్రా తీసుకుంటే కట్ టైతయిగా
ఊ
గట్లా
అదే అంటే ఒక ఆరు నెల్లు ఆరు నెలలు చెయొచ్చంట
ఏఈపీ చదువుందాం ఇంపార్టెంట్ క్వశ్చన్ పెట్టుతారేమో అని అనుకుంటానను నేను.
డైరెక్ట్ గా డిఎస్
డిఎస్ క్వషన్సు అయితే అది చూడాలి డిఎస్ అంటే ఇగ క్వశ్చన్సు ఆన్సర్సు అమ్మితే చదువుకోవాలి ఇగా
ఉ
ఇంకెల్స్
అంటే ఇప్పుడు అడికి పోయిన అడన్ని చూసుకోవాలి అంత. పేరెంట్స్ కోసం ఇంటి రావటం అంతే
ఆ
ఉ ఊ
అది నిజమే ఏవైనా పైసల కోసమే ఎవ్వరైనా జాబ్ వస్తేనే వాల్యూ ఉంటుంది
ఇప్పుడు నువ్వు లవ్ చే నువ్వు ఒక అమ్మాయి నీ లవ్ చేతన్నావ్ అనుకో ఉ ఇప్పుడు జాబ్ ఉందంటే నువ్ పోయి అడిగితే ఎందు ఇయరా
ఆ జాబ్ ఉంటే అట్లా అడిగినా పెళ్ళి చేస్తారు జాబ్ లేకుండాకు జాబ్ ఉంద ఫస్ట్ ఎట్లా అది అంటారు నిజంగా ఎప్పుడైనా ఒకటి గుర్ పెట్టుకో ఏ రిలేషన్షిప్ అయినా సరే ఇప్పు ఎట్ ఇప్పుడు ఒక ఫ్రెండ్ రిలేషన్ సన్జిప్ప అయినా లవ్ అయినా ఫ్యామిలీలలో అయినా ఎక్కనైనా చూసుకో మనీ ఉంటే వాడు ఎంత చెడ్డోడే గాని మనకు ఒక రెస్పెక్ట్ ఉంటది ప్పుడు వచ్చినప్పుడే గా నిషేగా నిచ్చుడు నమసా పెట్టుడు ఏదన్నా రెస్పెక్ట్ ఉంటది అందలో మంచిగా మాట్లాడుతారు అదే ఒక మంచి జోడయ ఉండి మనకి ఏ జాబ్ లేకుంటడా వాడు ఊళ్ళ ఎకు పోయినా ఎక్కడ ఇ పోనా మనకు వాల్యూ ఉండదు ఏం చెత్తావ ఇంకదా ఉఊతావ ఇంకె ఇంకెన్ని సంవత్సరాాల అ ఉతవరా అంటారు అంటే మంచోనికి చెట్టు టోనికి వాల్యూ రావాలంటే అక్కడ పైసలు కావాలి ఆ పైసలు మంచ దగ్గర ఉంటే వానికి వ్యాల్యూ ఉంటది అదే మంచోని కాడ లేకుండా చెడ్డోడి కాడ
అరే పైస అక్కటి ఉంటే చేయవు రాదురా పేరు సంస్కారం అంతా
అదే రా ఇప్పుడు ఒబ్బడైనా సంస్క అదే నేను చెప్తే నకు అర్థమయితుంద ఇప్పుడు సంస్కారం ఉండనికిడ పైస లేకపోతే అద వాని దేగరువలు పట్టించుకోరు ఇ వాడు మంచిోడు వాని దగ్గర మంచి గుణం ఉన్నది అట్లా కూడా అనడు పైసలుగా ఎందుకు అవసరమా అంటారు అదే ఇప్పుడు పైసలు ఉన్నాడు ఇప్పుడు బాగా సంపాదించుతాడు అనుకో వాటి చెట్ో అయినా ఇడు సంపాదన స్థానం బతుకుతారు మంచిగానే చెట్ అయితే ఇవ్వాలి మంచిగా పోన్ పోన్ అని అట్లా ఆలోచిస్తారు
అ
మంచిగా చేసుకునేటువంటి కానే మంచిగా ఉంటారు సరే వాడు ఉన్నదో లేనిదో పెడతాడు మంచి కానీ మంచిగా చూసుకుంటాడు చూసుకుంటని రోజుయిన అదే చెడ్ోడయి అ మన వచ్చినప్పుడుల్లా కుడు తొడుతా వచ్చినప్పుడుల్లా తిడి తడు అన్న అంటే అంతా సంపాదించగానుక అన్నిీ చెట్లు కూడా నీ కారా
అది కాదు ఖాళీగా ఉంది ప్రేమలో వ చేసి అడిగినా ఇరువు ఒకవేళ చేసుకున్న అ మయ అైబట్టి రోజన అంట
వెంత కద మేర
ఎందుకు పెళ్లిి చేసుకున్నామనా ఖాీ లేండి జాగ ఎందు ఎతుకోడదు అది ఇవన్నీ అంటారు
సినిమాాలలో చెప్తారు ఫస్ట్టువ్ నీ గోల్ ను్ ఫోకస్ చేయ్ లైఫ్ లో ఏదో ఒక జాబ్ తెచ్చుకున్నా ఒకప్పుడు అమ్మాయి నా గురించి ఆలోచించి అదే నిజమే ఏదో ఏ అందర అట్ని అంటని అనిపితుంది కానీ అదే నిజం
మరి ఈ్య
మన గోల్ ఏదో మనం రీచ్ అయినాక ఆమెీ మొస్సు మంది ఒకరిగా విద్దర్మ గురుతాడు
అ
అట్లుంటది కానీ ఫస్ట్ మనం చూసుకోవాలి మనది మన కెరీర్ ఏందో మనది ఏందో మన జాబ్ ఏందో
పై చూసుకొని సెట్లయ ఒక ఫైవ్ ఇయర్స్ చాలరా ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఒకకే
ఆ ఫైవ్ ఇయర్స్ బంద సట్ైతే అదికంట పో పై ఇర్స్ అని కాదు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ చాలు మనం గట్టిగా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే ఏదన్న ఒక దాంట్లో వచ్చినా
అంతే
చేయాలి కానీ అట్లానే ఇక మన ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు పడుకుంటూనే ఉండాలి ఎందుకంటేే నిద్రగా మంచిగా టైమ్ టు టైమ్ ఆడుకుంటేనే హెల్తీ గా మంచిగా ఉంటది
ఇంపార్టెంట్ నిద్ర అప్పుడు ఫోన్ చూడం
అప్పుడు ఫోన్ చూసేది అంత ఏం ఉండదు పోయినమ్మా వచ్చినమ్మా పడుకున్నామా తిన్నామా
హు అంత మటికే
అందుకే కదా ఏదన్న ఒకటి చూసుకోవాలి హు ఎదన్న ఒకటి చితనే గధరా లైఫ్
ఉ
చూద్దాం
సరే మరా
సరేదా